ఎలా ఉన్నారు
న్నానండి బావుందండి మీరు బావున్నారా
మేం కూడా బావున్నామండి ఏం చేస్తున్నారు మేము ఇప్పుడే మేము ఇప్పుడే బయటికెళ్ళి వచ్చామండి
ఆహా
హ్మ్
నేను వర్క్ స్టార్ట్ చేద్దామా అని చూస్తున్నానండి
ఏం వర్క్ చేస్తున్నారండి
అదే వాటర్ పోయ్యి మీద పెడదాం అని
ఆ ఇంట్లో పనులు చేస్తున్నారా ఇంట్లో ఏమేమి పనులు చేస్తూ ఉంటారు
అన్నం వండి నీళ్లు కా కాస్తానండి స్నానం చెయ్యడానికి ఫ్రెష్ అవ్వడానికి
అవునండి
మార్నింగ్ టిఫిన్కి పప్పు రుబ్బి గిన్నెన అది అంటుల్ తోమి బట్టలంటాదేమో వెళ్తానండి కానీ ఈ మధ్యనేమీ చేయట్లేదు ఎక్కువ ఆన్లైన్ షాపింగే చేస్
అవును ఆ ఆన్లైన్ షాపింగ్ లో ఏం కొంటూంట్ టారండి
మాములుగా పిల్లలకి ఏమైనా ఆడుకునేవి బొమ్మలు కానీ ఏమైనా ఉంటే చూస్తే నచ్చిదవి కొంటానండి
టాయిసు ప్లాంట్స్ అవి ఎక్కువగా తీసుకుంటుంటారా
పిల్లలకి పిల్లోస్ చిన్న పిల్లలకి అవ్వి అలాంటివి కొంటా
క్లాత్ అయన్నీ బానే ఉంటున్నాయండి ఆన్లైన్ లో
అవ్ బానే ఉంటున్నాయండి ఒక్కొక్కటి డ్యామేజ్ వస్తాది క్కన పెట్టేస్తానండి
మాకు డ్యామేజ్ వచ్చినా రిటర్న్ పెడతాను
అం మీరు ఆన్లైన్ ఎక్కువ చేస్ తరండి
నేను ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగానే చేస్తాను డ్రెస్సులు ఎలాంటి తీసుకుంటూన్ టరు
నేనా మాముూలు టాప్స్ అవి తీసుకుంటానండి
ఉమ్మ్ కాటనిక్ ఎక్కువ ప్రిఫేర్ చేస్తారా
ఆ సిల్ప్ ఎక్కువకస్తాంది
హ నా కార్ట్ నేను ఎక్కువగా కార్ట్ నైతేనే కొంటూ ఉంటాను
ఆ ఇప్పుడు సమ్మర్ వస్తుందేమో కాటన్ కూడా అది
కాట్నే బెస్ట్ త్వరగా ఆర్ టది వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది పొట్టుబట్టల అలాంటివి ఏమన్నా తీసుకుంటారా.
ఆహా లేదండి
మ్మ్
మ్మ్
మా వైపు పొట్టు పండిస్తారు మీకు తెలుసా పొట్టు పురుగులు ఎలా చేస్తారు.
ఆ తెలిదండి నాకు
అవునండి మా వైపు పొట్టు పురుగులను పెడుతూ ఉంటాంది అంటారు మార్కెట్ హ్మ్ వాటిల్కి పోట్టు పురుగు పెరిగిన తర్వాత మార్కెట్ కి వేసేస్తారు.
పురుగుమేస్తారండి
పురుగు గుడు కట్టుకుంటది.
ఆ గూడెని తీసి అదే చెడ్డలాగా వస్తాది దాన్ని
కిట్లా వేస్తారు. అక్కడ అళ్ళు ఉడకబెట్టి అప్ పురుగు చచ్చిపోయిన తర్వాత అలా ఇప్పుడున్న ద అదే దారన్ని తీసుకుంటారు.
ఏంటం గూడు కడ్తది కదా గూడు మొత్తం తీసేసి మార్కెట్ లో అమ్మేస్తారా?
ఆ గూడుతో పదానా మార్కెట్ లో వేసేస్తా
అమ్మో వాల్ హ్మ్ వాలేమ్మో థ్రెడ్కి సపరేట్గా పురుగుకి సప్ ప్రేడ్ చేస్
ఉడక పెట్టుకుని దారం తీస్తారు హ్మ్ తర్వాత ఏ రంగు కావాలో ఆ రంగుని కలుపుకుంటారు.
దాంతో థ్రెడ్స్ గానీ, క్లాత్స్ గాని,
పొట్టు బట్టలు కాగాని పొట్టు చీరలు కాని నేను స్త ఉంటారు నాకు నేర్చిన చేరేమన్నా చూసింది తీసుకోవాలని ఆశగా ఉంటది
మరి మీ సైడ్ ఉందేమో కదీ తీసుకోదం
అంటే మా సైడ్ మాత్రము పొట్టు పురుగులు పెంచడం వరకేనండి తర్వాత ప్రాసెస్ అంతా ఇటు చేయరు
పరండి
ఆ పంపించిన దాన్ని వాళ్ళు దారం కింద తయారు చేసుకుంటారు
కొన్ని అవి అమ్మడం మాత్రమే
అవు అది మీర ఎప్పుడైనా ఆది చీరలో పట్టించి అద అగ్గిపెట్లో పట్టిన చీర గురించి విన్నారా
ఆ లేదండి ఏనలేదు
అనుకుంటారు కదండి అగ్పెట్లో పట్టే అంత చీరనే ఇచారు అని
ఆ లేదు వినలేదండి అంత చిన్న చీర కూడా ఉంటందండి
అది అగ్గి పెెట్టి కొంచెం అది మడత కింద పెట్టి ఆ పెట్లో పెడితే తగ్గి పెట్టటిలో పట్టేస్తుది అ అంత చిన్న చెర నేస్త ఇస్తారు అది చాలా రే రేట్ ఎక్కువగా ఉంటుంది
అ అంత చిన్న చీర రేట్ ఎక్కువండి
అది చాలా సున్నితంగాను మన పేపరు అయితే ఎలా ఉంటందో అలా ఉంటది
ఇల ఎంత ఎంత ఉంటదండి పొడుగగానే ఉంటుంది కదండి
ఆ ఓపెన్ చేస్తే మళ్ళీ మన మామూలు చే ఆరు గజాలు ఎలా ఉంటదో ఆ చీరలో ఆ చ ఆ చీర లాగా వచ్చ వచ్చేత దాన్ని మళ్ళీ దాన్ని మడత పెట్టేస్తే అగ్గుపెట్లో పట్టేతుది
అలా ఎలా చేస్తారుండి అసలు మీ సైడ్ చేస్తారు అది
లేదండి నేను విన్నాను కొన్ని కొన్ని సార్లు టీవీలో ఫోన్లో చూసినాను
ఆన్లైన్ లో మాములు చూస్తా
ఉ అవునండి నేత కళాకారులు నసారి అని న్యూస్ పేపర్లో కనీ టీవీలో కాని చూపిస్తూ ఉంటారు కదా
నేనైతే మీరు ఇప్పుడు చెప్పడమే అను అనుకుంటున్నాను
అవునా ఎప్పుడైనా ఒకసారి మీకు ఖాళీగున్నప్ చూడండి చాల ఇంట్రెస్ట్గా ఉంటది
హ్మ్ సరే ఈ సారి గుస్తున్నప్పుడు కల్పంగా చూస్త
అదే సినిమా సెలబ్రిటీలకి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తా ఉంటారు ఆ అవునండి అంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా
ఆ ఇక్కడికి అంటే వేరే చోటుక వెళ్ళప్పుడు ఎక్కువ క్యారీ చేయకుండా ఉండడానికి
ప్రోగ్రామ్స్ ఏమన్నా పెడతారు కదండి వాళ్ళ ఊర్ళ దగ్గర
ఆఓ
ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళకి అలాంటివి నేర్చి గిఫ్ట్ వచ్చారు అని చెప్పి పే పేపర్లో వేస్తారు అవి వేసినప్పుడు చూసానండి అవునండి అలా చూసి తెలుసుకున్నాను నేను కూడా హ్మ్మ్
ఈసారి మీరు వచ్చే ఇష్టముంద
మీరు ఎప్పుడైనా కట్టుకున్నారా
ఓ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఎవ్రీ పొంగలికి కట్టుకునేదాన్నిడి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కట్టుకోవట్లేదు కొంచెం బిజిగా ఉంది
బిజీ వల్ల చేతికి ఏదొ వస్తే అది వేసుకోని వెళ్ళిపో పోడం ఎకు అయిపోందండి మనకి మ్మ్ నాకు చీరలంటే చాలా ఇష్ టమండి మా వా రు ప్రతి పెళ్లి రోజుకి పుట్టినరోజుకి నాకు గిఫ్ట్ కింద చీరలే ఇస్తూ ఉంటారు చారీ ఆ గిఫ్ట్ ఇస్తారు అది కట్టుకొని ఇంగ మేం. సెలబ్రేట్ చేసు
చేసుకుంటారండి మ్మ్
హ్మ్
మీరు డ్రెస్సింగ్ మీదకి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా
లేదండి నాకు చీర కట్టుకోవడం ఎక్కువగా రా దు అందుకనే నేను చీర కట్టుకోను డ్రెస్స్ లే వేసుకుంటాను, హ్మ్
ప్టుగా ఇస్తే మా
అది ఆయనిచ్చిన కూసేపుం టదండి తర్వాత బీర్వాలోనేను దాచేస్తానండి
వారి హ్యాపీనెస్ కోసం కడుతున్నారేమో అంది
ఆ నాకు చెప్పానండి ఉండలేమం అలవాట్ లేనోళ్ళు ఉండలేరండి
మళ్ళీ అలవాటు అవుతే
అది తప్ప అవును కొంత మంది ఉంట ఉంటారండి పొద్దు నుంచి సాయంత్రం దానిమీద చూస్తే అసలు ఎలా ఉంటున్నారో దీని మీద అనిపిత్తదండి
మళ్ళీ శారీస్ కట్టుకున్నా కానీ సరిగ్గా నడవడం కూడా రాదండి ఎక్కడ పడిపోతామ అని భయమే వేసేది నాకైతే
రాదండి మళ్ళీ అది ఎక్కడ ఊడిపోద్దో
ఊడిపోయి కుచ్చీలు ఊడిపోం ఎక్కడ ఊడిపోద్దో అని భయమేసేస్తుందండి ఒక్కో సారి నా చీర నేనే తొక్కేసి కొంటానే
కానీ చీర కట్టుకొని జి పూలు వేసుకొని పెట్టు కుంటే జడే సుకుని పూలు ఎత్తుకుంటే చ చాలా బాగుంటదండి మనలో ఎక్కడ లేని అందం కూడా కనపడిద్ది
మాములుగా హెడ్ బాత్ చేస్తేనే అందంగా ఉన్నామని మురిసిపోతామండి
అవునండి నూనెట్టుకున్నప్పుడు మళ్ళీ తెలీదండి
తెలిదండి
హ్మ్ జుట్టుకి ఎక్కువగా నేను నూనె పెట్టుకోనండి కానీఈ మధ్యన ఊడిపోతం
అగాని ఎక్ జడ ఊడిపోత
ఊడిపోతదండి తడి ఉన్నా కానీ త్వరగానే తెగిపోవడానికి చాలా కారణాలే ఉంటాయి
అలానే అత్త మాటలో నూనె రాసుకోకుండా కూడా ఉండకూడదు గాజులు అంతగా చూపి
హ్మ్ మేము నాకు జడ అంటే చాలా ఇష్టం అండి ఒకప్పుడు చాలా బారు ఉండేది నా జడ
ఇప్పుడు ఏమైందండి
మొత్తం ఎందువల్లో కానీ మొత్తం ఊడిపోయిందండి
ఇప్పుడు క్లైమేట్ కూడా వల్ల కూడా చాలా ఊడిపోతుందండి అది మొత్తం
మీ దగ్గరే మైనా మీ దగ్గరేమన్న తల పెరగడానికి చె కాలు ఉన్నాయండి
లేవండి అప్పుడప్పుడు నేను అలోవేర రాస్తాను బాగా పట్టేస్తే
అలోవేరా నూను మందార పూలు రాసు కొనేవాళ్ళమండి ఇది వరకు ఇప్పుడు టైం కూడా ఉండ ట్లేదండి తలస్నానం చేస్ కూడా
తలస్నానం చేసి ఆ తలని ఆరబెట్టుకు కోవడానికి కూడా సరిపోవట్ ట్లేదండి అలా త తడి తల మీద అల్లేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఊడిపోతుంది
తుంది
అ మళ్ళీ అలాగా తడి డి వల్ల జడేసేయడం వల్ల డ్యాండ్రఫ్ పెరిగిపోయి డ్యాండ్రఫ్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా హేయిరు ఊడిపోతుంది
ఉమ్మ్ ఆ తడి వల్ల తలలో నొప్పి కూడా మొదలవుతుంది
ఆ
మ్మ్ చిన్న వయసులోనే జడలు పెంచుకోవడం వల్ల పెద్ద వయసు వచ్చేసరికి ఊడిపోతుంది
ఊడిపోతుంది చిన్నప్పుడు రెండు పిలకలు వేసేసుకొని పూలు పెట్టేసుకొని
ఉమ్ పువ్వుల్లో కూడా గులాబీ పువ్వు మందార పూలు ఆ అందం కూడా వేరుగా ఉంటుదండి తల్లో పెట్టుకుంటే
అప్పుడు రెండు పిలకలు చూస్తేనే లావుండేది ఇప్పుడు ఆయ్ ఒక్క పిలక చూసినా గాని రెండు పిలకలు చూస్తున్నంత ఫీల్ కూడా రావట్లేదు
ఇది వరకు చిన్న వయసులో రెండు జడలేత్తుంటే మా అమ్మవారు ఒక జడ ఎయ్యట్లేదని కోపమొచ్చేది
ఇప్పుడేమో రెండు జడలేసుకోవాలనిపిస్తుందండి
ఇప్పుడు రెండు జడలు ఏసుకుంటే బావుండు జడ పెరుగుద్దని ఆశ వొత్తుందండి
నేను కూడా సమ్మర్ హాలిడేస్ వస్తే నేను అప్పుడప్పుడు రిబ్బన్తో ఆయిల్ రాపిచ్చుకుని మా అమ్మతో వేపిచ్చుకుంటానండి ఇప్పుడు క్కూడా
ఉమ్మ్ అది చాలా మంచి పద్ధతి అండి
చివరిలా ఫిట్స్ రాకుం కుండా బావుంటాదం
ఉమ్మ్ అవునండి అందులోనూ జడస్ ఆగుద్ది కూడా మడతల వల్ల
అ కానీ అంత వేసుకునే అంత టైం కూడా ఉండట్లేదండి ఇప్పుడు
ఉమ్ అవునండి అందరిదే బిజీ బిజీ లైఫ్ అయిపోయింది నడవడం ఉమ్మ్ నడవడం మానేసి అందరం పరిగెత్తటం మొదలు పెట్టారు